హలో
హ్మ్ హలో బాగున్నార అండి
ఆ బావున్నామండి మీరెలా ఉన్నారం
బాగున్నాము ఆన్ అండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తామండి ఇంట్లో వాళ్ళు కాల్ చేసి అప్పుడే మ్యారేజు అది ఇది అంటున్నారు. నేనేమో ఇప్పుడే వద్ ద్దనుకుంటున్నాను
ఆ ఎందుకండి ఇప్పుడే వద్దు అనుకుంటున్నారు రీజన్ ఏమైనా ఉంద
రీజన్ అంటూ అట్లా అని ఏం కాదు కానన్ నీ ఏమో అండి నమ్మకం లేదండి ఇప్పుడు ఈ ఈ జనరేషన్ ని చూస్తుంటే నాకు బొత్తిగా నమ్మకం పోతుంది కొంతమంది ఏమంటారు లవ్ మ్యారేజ్ బె ట్రంటారు ఇంకొంత మంది అరేంజ్ మ్యారేజ్ బెట్రంటారు నాకేమో రెండు బెట్రకాదని అనిపిస్
ఏమండి పెళ్ళి మీద మీకు ఇంత నెగటివ్ ఒపీనియన్
అంటే ఒకప్పుడు గుడ్ ఒపీనియన్ అండి ఆ లవ్ మ్యారేజ్ అవ్వచ్చు అరేంజ్ మ్యారె రేజ్ అవ్వచ్చు మనమ్మ నాన్నని తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా వాళ్ళు చిన్నప్పు నుంచి చూస్తున్ చూస్తూ పెరిగాం కదా ఎన్ని కష్టాలని ఉండొచ్చు వాళ్ళు తప్పు చేసిండొచ్చు డబ్బులు ఏమన్నా తెలియకుండా వాడుకొని ఉండొచ్చు అసలు ఏం జరిగినా మనమ్మ నా నావ్ అదే నేను చూసినంత వరకు మా పేరెంట్స్ వాళ్ళ నుంచి ఎన్ని జరిగినా చిన్నప్పుటి నుంచి చూస్తున్నా కదా అసలు ఎన్ని జరిగినా వాళ్ళు ఒకటిగా ఉంటారు చూడండి ఆ రిలేషన్ లో బా నచ్చుతుందండి అటువంటి రిలేషన్స్ బట్ ఈ జనరేషన్ ఏందండి అదేంది రీసెంట్ గా న్యూస్ చూ మీరు ఇన్స్ నీ ఇంస్టాలో ఒక చూశానండి ఇ చాలా వరకు చూసాను ఒకటని కాదు మీరు విన్నారా అంటే ఏదో సౌండ్ తగ్గి మిన్ సౌండ్ తగ్గి మనింటే హస్బెండ్ తగ్గిలేదని ఆమె చంపేసింది
ఆ ఇట్లాంటి కేసెస్ భలే చిల్లి లీరీజాన్స్ అనిపిస్తాయి ఆ
చంపేసి ఆ హస్బెండ్ ని డ్రమ్ము లో ఏసేది
అవునండి ఇట్లాంటివి చాలా జరుగుతాయి కానీ అందరూ అట్లే కాదండి అందరు ద్రు అట్లే ఉంటారని
లేదు లేదండి అందుకే కొన్ కోన్ కొన్ సా అనిపిస్తుంది మనమంటూ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి లవ్ చేసి, మ్యారేజ్ చేసుకుంటే, ఆ మనకి నమ్మకం ఉంటుంది. ఆ పిల్ల ఎందుకంటే ముందే మన తన గురించి మనక్ తెలిసింటయ్ తన ఇష్టాలు కావచ్చు,
అని అనుకుంటామండి కానీ అదైతే నిజమైతే కాదని నా ఒప్పీ ఒపీనియన్ అండి ఎందుకంటే మనం చూసేది మహా అ అంటే నాలుగైదు గంటలు చూస్తాము మనిషిని హ్మ్ అదే మనం ఒక మనొప్ ఉండే పార్ట్నర్ ని డే అంతా చూడాలి అంటే డే అంత చూసట్ టప్పుడు వేరుంటారు ఫోర్ ఫైవ్ అవర్స్ చూసినప్పుడు వేరుంటారు కదా అండి ఆ
పర్ చేస్తారండి
ఏ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ జే బెస్ట్ అనిపిస్ స్తదండి ఎందుకన్ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఉండవు కదండి ఎదుటి వారి మీద
టే అండి
ఇప్పుడు అదే లవ్ మ్యారేజ్ అయితే క కచ్చితంగా ఇ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ముందు నువ్వు ఇట్లున్నావ్ ఇప్పుడు ఇట్లున్నావ్
చాలన ఉంటాయిఅండి అప్పటి వరకు అప్పుడు నన్ను బచుకో చకుండి పెళ్లి కాకముందు అలా చూసుకుంటా అని చెప్పినావు ఇలా చూసుకుంటా అని చెప్పినావు ఆ మళ్ళీ ఇప్పుడు ఇలా లేవు అవునవును ముందుగాల్ని ఈ జనరేషన్ ఎ ఎట్లా అంటే కొంచెం పడకపోతే డైవర్స్
అవునండి
చాలా వరకు చూసానండి
ఎందుకంటే ప్రతి ఒక్కరు నాదే నెగ్గాలి అంటే పక్కన వ్యక్తి మాట వినరండి వాళ్ళ మాటే వింట
ఆ అదేమంటారు వాళ్ళకి సెట్ కాని మూళ్లు ఎట్లు ఉంటారంటే మనం చెప్పేది వాళ్ళ మంచి కొరగేనా పల్ వినర్ రన్ మ
హమ్
లోంట మనం చెప్పే పాజిటివ్యినా వాళ్కి నెగిటివ
నెగటివ్నే అనిపిస్తుది అదే అండి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎకు ఉంటా లావ్ మేరేజ్ లో అరేంజ్ మ్యారేజ్ లో వాళ్ళ గురించి మనకు తెలిదు కాబట్టి టి కొత్త కొత్తగా అవన్నీ తెలుసుకుందాంని చెప్పి కొంచెం ఆ ఒకరి గురించి ఒకరు ఎక్కువ అర్థం చేసుకునే దాంట్లో ఉ తీ మింగిలి అయిపోతారని నా ఉద్దేశం అండి
అవునవును అధికార అంతే అండి అనిపిస్తుంది నాకు కొన్ని కొన్నిసార్లు ఏద లవ్ మ్యారేజ్ అనా అరేంజ్ మ్యారేజ్ అనా నేను ఒకక్కటే కోరుకుంటా అండి ఫార్ర్ ఎక్సాపుల్ కొంతమంది అండర్ రీజె లో ఆ పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో తెలిదు ఇం సంథింగ్ సంథింగ్ అట్లా అని బట్యితే నా నేన అనుకుండేది ఏ మ్యారేజ్ అయినా ఒకసారి మన దగ్గరకి వచ్చినప్పుడు మన అనే ఫీలింగ్ తో ఉంటే చాలు అది తప్ప రైట్ మనలో ఉంటుంది
అది ఇద్దరికి ఉండాలి అండి
ఉండాలండి ఒక్కరికిన్న ప్రతిసాారి ఒకరే తగాలి అంటే అ వ్వదు ఎ కంటది లైఫ్ ఒక రోజు రెండు రోజులు అయితే ఓకే తప్పదు అనుకోవచ్చు లైఫ్ లాంగ్ కాదండి. ఈ కాలంలో తెలిదండి ఎవరికి మన అని ఉద్దేశం ఉన్న ప్పుడు తగ్గలా, మన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ కోసం ఏమన్నా చెయల్లా అనేది తక్కువ అండి ఈ కార ఈ జనరేషన్ లో ఉండే వాళ్ళు.
ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి. ఆ ఏ ఏమంటారు సర్దుకుపోవడం అనేది తెలిదండి.
అవునవును.
ఉమ్ అది అక్కడ వచ్చిన ప్రాబ్లం.
నేనే ఎందుకు తగ్గాలి, నువ్వు తగ్గచ్చు కదా ఆ ఇంకోటి ఇది ఒకటే కాదు, ఫుడ్ విషయంలో కూడా చాలా మంది
ఫుడ్ కాదండి ప్రతి దాంట్లో అయినా
ఆ కలరే వేసుకో ఈ కలరే వేసుకో డ్రెస్ నాకు నచ్చదు. ఆ ఫుడ్ నేను ఇదే తింటా అని కోసం నేందుకు వేరే తినాలి ఇవి చాలా సిల్లీ సిల్లీ రీజన్స్ వల్లనే డైవర్స్ అంటూ ఏదేదో దూరంగా ఉంటు
అవైనా కాని అండి ఇప్పుడు మీరున్నారు చూడండి మీకోసమే నేను ఇదెందుకు తినాలా అదెందుకు తినా ల నేను ఎందు అడ్రెస్ వేసుకోవాలా ఈ డ్రెస్ ఎందుకు వేసుకోకూడదు అని అది ఒక ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ అనేది ఉండి ఇప్పుడు ఇఫిన్ ఆ ఒ క ఇద్దరు ఉంటారు వాళ్ళలో తనకు అది నచ్చలేదు అంటే తిను ఒకటన్నా యాక్సెప్ట్ చేయాలి కదా తను యా ప్రతిదీ ప్రతి దానికి యాక్సెప్ట్ అని యాక్సెప్ట్ లేకోకుండా రిజెక్టెడ్ లో ఉంటే ఏమ కైనా కానీ ప్రాబ్లమే అయి
అవునవును అందరూ ఇప్పుడు ఏమం టరు మనమేమి దేవుళ్ళం కాదు క దండి ఎప్పుడు ఒకటేలా ఉండేకి మనకి అంతా ఓపిక ఉండదు. మనిషి ప్రతి మనిషి కన్నాక ఏమంటారు ఉప్పు కారం తిన్ దే వాళ్ళకి కోపం ఉంటుంది ప్రేమ ఉంటుంది బాధ ఉండ అన్ని ఉంటాయి వాటిని తగ్గట్టు ఏమంటారు అదే అండి ఒక లైఫ్ అంటే మ్యారేజ్ తర్వాత ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటేనే అది బాగుంటుందని నా ఒపీనియన్ అది ఏ మేరే ఎనవ్వచ్చు లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే
ఏదైనా అంతే అండి
మ్మ్ ఏంటో అండి ఈ సమాజము ఈ పెళ్ళిళ్ళు ఈ ఏమన్న కొన్ని కొన్ని సార్లు ఏమంటారు మానవ జన్మే అసలు కష్టమైన జన్మ అనిపిస్తుంది ప్రతి దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయ్ అవి ఇవన్ అదే జంతువులే బెటర్ అని పిత్తది హోసారి. ఆ కుక్కలే బెటర్ అనిపిత్తది దాల్లకి నచ్చిన సాటు తింటయ్ నచ్చిన్ దగ్గర ఉంటయ్ బాగుంటయి, దాన్లకంటూ ఎవరు చెప్పే వాళ్ళు ఉండ్రు. మనుషులంటే ఇప్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ సమాజం ఒకరితో మంచిగా మాట్లాడ్నా అది వేరేళ అర్థం చేసుకోవడము లేనిపోని అపోహలు కల్పించడము ఇంకా వాటి తో పాటు ఏమంటరు ప్చ్ మనం మనుషులం కదండి మనకు కావల్సిన వాళ్ళు వేరే వాళ్ళతో కొంచెం చనువుగా అంటే తీసుకోలేకపోవడము. ఇవన్నీ జరుగుతూవుంటాయ్
వన్ని
హుం ఏం చేత్తం మా ఏమంటరు హ్యూమెన్ లైఫ్ కదా
మ్మ్ అన్ని యాక్సెప్ట్ చేస్తూనే పోవాలండి.
అవును అలా అయితేనే మనం సర్వైవ్ అవుతామండి ఈ జనరేషన్ లో లేదంటే అవ్వలేం తెలుసుకోవాలండి మనం గూడా ఒకరిని మ్యారేజ్ చేసుకోక ము చేసేకునే ముందు వాళ్ళు మనతో జీవితాంతం ఉండాలి మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఈ కాలంలో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వరండి.
అవునండి అది కూడా పెద్ద ప్రాబ్లమ్ గా మారింది మనకి
ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుం న్నారు వాళ్ళకి ఏందైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ అమ్మ లు వాళ్ళ నాన్నలు అటు సైడ్ నుంచి కావచ్చు, అబ్బాయి సైడ్ నుంచి కావచ్చు, అమ్మాయి సైడ్ నుంచి కావచ్చు, వాళ్ళకి మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఉంటే, ఇది ఏమంటురు డైవర్స్ అంటూ ఈ గొడవలు చంపు కోడాలు ఇంతవరకు పోదు అసలు మ్యాట్రు అదే అండి ఏమంటరు నన్ను అడిగితే చిన్నప్పుడు నుంచి అమ్మ నాన్న పెంచుతారు కదా అండి, ఆ పెంపకం నుంచే ఉంటుందండి. ఈ చేయమంటరు కొందరు అం టర్ కదా ఈ జనరేషన్ అక్కడ దూరంగా పెరిగింటారు ఇక్కడ దూరంగా పెరిగింటారు వాళ్ళకి ఇవన్నీ మన మాదడ్జస్ట్ అవ్వరని అదంతా నేను నమ్మనండి నేను చూసినంత వరకు నేను చాలా వరకు గమనించిన వరకు మా ఏరియాలో ఇట్లా పెళ్ళయ్య పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నయ ఏచుండేట్ల వాళ్ళు వాళ్ళు ఎన్ని గొడవ లేనవడొచ్చు ఏమైనా జరిగిండొచ్చు ఏమంటారు ఆ ఒకరు మనల్ని నమ్మొచ్చినాక తప్ప రైట్ ఓ ఉండాలి బతికినంత కాలం ఉండాలి అని ఒక ఆలోచన ఉంటుందండి మా అమ్మ కూడా ఎప్పుడన్నా మా నాన్నతో
అందరు తప్పోరయి తప్పోరయి టో కాని సర్దుకుపోవడం అనేది ఒకరిని పెళ్లి చేేసుకున్నంచి ఉండాలి కానీ ఆ ఎదుటి మనిషి ఎన్ని తప్పు అప్పులు చేస్తాన్న అట్లే భరించి ఉండాలన్న కానీ కష్టమే కదండి వాళ్ళు మనల్ని అర్థం చే అర్థం అనేది ఉంట అంట చూడు అది ఉండాలి ఇద్దరికి రెస్పెక్ట్ ఉండాలి మషి మీద
అదే అండి వాళ్ళు తెలుసుకోవాలండి ఇప్పుడు ఒకరు మనం ఎన్ని చేసినా సర్దుకుంటున్నారు తగ్గుతా ఉన్నారు అంటే వాళ్ళు ఏమంటారు మనకి ఇచ్చే వాల్యూ అది ఆ వ్యాల్యూని వన్స్ పోగొట్టుకుంటే అది పెళ్ళి అయినా సరే ఇంకో రిలేషన్ ఫ్రెండ్షిప్ లో అయినా సరే లవ్వర్స్ అయినా సరే లేదంటే ఏమంటారు ఆ బ్రదర్స్ అయినా సరే ఎవరైనా సరే ఒక లిమిట్ ఉంటుందండి దేనికైనా సరే అది వన్స్ క్రాస్ అయితే ఇంకా ఏమంటారు మళ్ళీ ఆ ఫీల్ రాదు
హ
అంతే అండి సిచ్యువేషన్ బట్టి ఆ ప్రజలు చేసి అయితనే ఉంట అంటారు మనము పరిస్థితులను బట్టి అనుకూలించుకొని సర్దుకొని పోతా ఉండాల
అవునండి
బాగా కలిసి ఉండాలంటే అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యమండి ప్రతిసార్ అని కాదు కొన్ని సిచ్యువేషన్ లు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఎదురైన
అడ్జస్ట్మెంట్ ఒక్కటే కాదు ఆ అర్థం చేసుకునేది ఉండాలి అండి
ఉ అవును రెండూ ఉండాలండి అదొకటి అంటేనే కాదు ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరికి గొడవ పడిప్పుడు ఓకే మే వాళ్ళదే తప్పుండచ్చు జస్ట్ మనం ఓకే నాదే తప్పుంటే జస్ట్ ఒక మాట ఏం ఆగిపోదు కదండి ప్రపం పంచమన్న ఆగిపోతుందా ఆ ఒక్క క్షణం తగ్గితే ఏమంటారు లైఫ్ మంచిగా ఉండొచ్చేమో చెప్పలేం కదా వాళ్ళకే అనిపిస్తుంది కదా అండి వాళ్ళు ఇప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకి బయటకి చెప్పలేకపోయినా ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది ఇదిే తప్పు చేసినను అయనా వా తగ్గి తిగినడు నా కోసము అదే ఫ్రెండ్షిప్ అయినా ఇంకా ఏమైనా
ఉ అవునండి
అ థ్యాంక్స్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని అంటే ఏ మ్యారేజ్ చేసుకు కుంటే ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ ఏమంటారు ఒక ఫ్యామిలీగా మనం నిలబడాలంటే ఏ విధంగా ఉండాలి ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి అని తెలియజేసినందుకు ధన్యవాదాలు జనా
మీకు కూడా అండి ధన్యవాదాలు
బాయ్ అండి
మ్మ్ బాయండి